హలో హలో హలో అక్కా వి లంచయింటా
లంచ్ అయింది మీది అయిందా
ఆ హిందీ మీ సారు వచ్చిండా మళ్ళ లంచ్ కి
అంటే ఫాస్టింగ్ నర్స్ ఉన్నాయి కదా రాడు ఇప్పుడు
ఆ ఇప్పుడు ఇంకో కాల్ అయితే ట్వంటీ అయిపోతదా నాకు చేస్తే ఆహా కాదు నువ్వు నాకు చేస్తే సరిపోతదా కాల్స్
ఇంక టూ కాల్స్ ఉన్నాయి అందులో ఒక కాల్ నీకు ఇంకొ కాల్ ఇంకెవరి
ఆ మా ఫ్రెండ్ ఉంది మ్యామ్ మాట్లాడతావా ఇంతముంది నేను ఒక్క కాలు ఆమెతో ని మాట్లాడినా ఆ ఉ సరే కాల అయిపోయి నంక నంబరిస్తా ఆమెతో మాట్లాడు
ఉ నీతో ఇంకో కాల్ ఉందిరా నీతో ఇంకో కాల్ మాట్లాడిన తర్వాత తన నెంబర్ తీసుకుంటా
మాట్లాడినా అక్క మంచి గా అకా బబామా శని
అల్లరి అల్లరి ఉంది.
ఆ అల్లరి అల్లరే ఉం టది. ఒక్క రెండునిమిషాలు తమ్మునికి ఫోన్ ఇయి. చెప్పరా హలో. హలో సిస్ హ్ పిల్లలు పిల్లలు తిన్లే తినిపిస్తా పోద్దున తిన్నదే.
అయ్యో టు టూ టూథర్టీ అవుతుంది మరి.
ఆ
ఆ ఏంది
బే ఇగ బాగ వొర్రుతడు, పాప వొర్ర అంతగనం లోల్లి చెయ్యది. పలక తెచ్చుకోపో.
అదే అదే ఇగ చిన్నోళ్ళు కదా అలానే ఉంటది. హ్ అచ్చేసి ఎల్లారా మరి అన్నయ్య అచ్చేసేల్లార.
ఆ ఏంటిదిరా.
అన్నయ్య వచ్చేసి ఎల్లరా అంటున్నా.
ఆ అన్నయ్య వచ్చిండు తినేసిపోయిండు.
ఓకే ఓకే మరి నువ్వు తిన్నావా లేదా. పిల్లలకి ఇంకా తినిపించలేదంటున్నవు.
అంటే వాళ్ళు తినుడే టూ కట్ల తిన్నరు. ఇగా బాబు ఎప్పుడు అంటే అప్పుడు తింటడు. చిన్న బాబు పాప స్కూల్కు వెళ్తది కాబట్టి టైం టు టైం తింటది. ఆమే తినేసింది.
ఇప్పుడు బాబుకి టూ ఇయర్స్ అంటున్నవు కదా రైస్ తింటడా.
హ్ రైస్ తింటడు. అంటే ఆయనకు కొంచెం మెత్తగా ఉండాలె. మనం తినేదయితేే కష్టమే.
అదే అదే ప అంటే చ్ స్పైసీనెస్ తింటాడా స్పైసీ
తిన్నడు తిన్నడు ఓన్లీ ప ప్పు పప్పు.
ఓన్లి పప్పు.
లేకపోతే ఉప్పు నూనె.
ఉప్పు నూనె తింటడా.
హ్ అన్నంలో ఉప్పు నూనేస్తే తింటడు కారం ఎక్కువ తినడు.
ఇయన స్పైసీ తింటడా స్పైసి ఎక్కువ తినరు పిల్లలు అయితే.
ఊ చిప్స్ అయితే దింటడు స్పైసీ
ఆ అస్థిత్ చిప్స్ అనేది పోతది క కానీ కూరలు ఏం పోవు
ఆ ఇప్పుడు ఇది కారంంతోటి పెడతనే ఊంచేస్తాడు అలవాటు ఎద్ద పని పెడతను అని ఊంచేస్తాడు
అంతే ఇక పిల్లలే అంతా చిచ్చరి పిడుగులే ఊ వాళ్ళకి ఇష్టం ఉన్నయ్ తింటరు షాప్ లో వస్తులు ఎంతో కారంగా ఉన్న తినేస్తారు
ఆ షాప్కి ఊ విన నన్ వెనక తీసుకొని షాక్ పోయినన్ గోవక్కడ గొడవ గొడవ
అంతేనా
ఆ లొల్లి లొల్లీ
అలానే ఉంటది రా పిల్లల అంతే ఇంకా
ఊ లొల్లి లొల్లి ఎత్తారు ఆ షాప్ పోలే ఇది కావాలి అది కావాలంట్రూ ఇది కావాలంటరు ఇది కావాలంటరు అది కావాలంటారు
అంతే అంతే ఇగ ఏంటి నీది నార్మల్ ఆ సిజరనా
నార్మల్ ఏ
ఆమ్మో గ్రేట్ నువయితే అంటే ఇంకా నీది ఫ్యామిలీ కాలేద్ అయితే
కాలే కాలే ఈ బాబు కొంచెం పెరిగినంక చేపించుకుంటా
ఆహా
మీని ఏ లేదు చాలు ఇద్ ఇద్దరు ప్లానింగ్ ఏం లేదు ఇగ
అదే అదే చేేపిచ్
ఊ ఇగ డైరెక్ట్ ఎప్పు
నాద రెండూ సీజరిన్ సే సిజెరియన్స్ ఏ నావి రెండు
ము మీ ముగ్గురేమో రెండు సీజరన్ అంటన్నవ్
ఫస్ట్ బావు సెకెండ్ ఇద్దరు ట్విన్స్ అన్లేదా
ఆ రైట్ ట్విన్స్ అన్నవ్ కదా మరి ఫ్యామిలీ ప్లనింగ్ ఐందా
ఐప్పంది ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అవి కూడా సిక్స్ ఇయర్స్, ఇప్పుడు నా చిన్న పిల్లలకి సిక్స్ ఇయర్స్,
ఆహా చిన్న సి సెక్షన్ వాళ్ళక అయితే దాంట్లోనే ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడే అయిపోతది. ఇ నా మళ్ళ వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు,
లేదు మళ్ళీ తర్వాత చేపించుకోవాలి.
వాళ్ళకు పెద్ద ఆపరేషన్ వేసుకోవాలి మళ్ళా చిన్న ఆపరేషన్ వాళు నార్మల్ వోళ్ళు, సికే గట్ వాళ్లనే వేతారు కాబట్టి, ఏదైనా ఇబ్బందె, ఇది కూడా ఇబ్బందె,
అది కూడా ఇబ్బందె, ఇది కూడా ఇబ్బందె అంతే ఈగ ఒక నార్మల్ అయిన వాళ్ళ బాడీ, కొంచెం ఆక్టివ్ గా ఉంటది అంతే,
ఆ ఏం ఆక్టివ్ ఉంటది మనుషులను బట్టి,
అంతేనా
ఆ ఐదు కూడా పోతారు. అంతే డెలివరీ తర్వాత మంచి ఫుడ్ ఫుడ్డును బట్టి,
ఫుడ్ ని బట్టి ఉంటది.
బెడ్డు మంచిగా తీసుకునే వాళ్ళు, కొంచెం హెల్తీగా ఉంటారు. అంటే అందరు హెల్త్ గానే ఉంటారు. కాని కొంచెం పని చేస్తే పెయిన్స్ అనేవి వస్తాయి.
ఇవాటి రోజులలో ఎవరు ఫుడ్ మంచి తీసుకుంటాలు, నాకు నాకు ఆది వద్దు, నాకు ఇది వద్దు నాది నేను నాన్న బిడ్డ ని కానీ ని బిడ్డ నానే అంటారు.
అవును అలానే ఉంది అంతా,
ఉ అంతే ఈ పత్యంమని ఎం ఆ ఎత్తుల్లా ఇ మీరు డెలివరి అయినప్పుడు,
డెలివరీ అయినపుడు ఏమిటి, అంటే అర్థం కాలేదు,
అంటే ఇప్పుడు డెలివరీ అయినాక ఈ డెలివరీ అయిన వాళ్ళలకు ఇట్లా పత్యం అంటే ఏమో ఇస్తారట టాబ్లెట్లు బయట చెట్ల మందులు,
ఎ అలా ఏం లేదు. అలా ఏం నేను వేసుకోలేదు హా లేవు లే
కొంతమంది వాడతారు అలాంటివి
అవునా ఏమో నేను అలా ఏం వాడలేదు వళ్లిీ అందులో ఉళ్ళు కూడా రాదు లావు కూడాఏం కాలే దు నేను ఏం తున్నాను అంతే ఉన్నాను
ఆహా అవునండి నేను నర్మలే కానీ ఇవి లావ అయినాం కొంచెం అప్ప పెళ్ళి కి ముందు ఉందింతల నేను
లేదు నేను ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాను అలానే ఉన్నాను
అవునండి నేను అలాలేను చేంజ్ అయినా బాగా
హేహేహే అవును చాలా మంది చేంజ్ అయితరూ తరు రా చాలా అంటే చాలా మంది చేంజ్ అవుతారు ఇగ కొందరు ఉంటారు రేర్ గా చేంజ్ గారు అలానే ఉంటారు అగో ఇప్పుడు నాలా
ఆ తక్కువ మంది రేర్ గానే రైట్ ఏ
చాలా మంది లావు అవుతారు
చాలా మట్టుకు లావు అవుతారు అదే కూడా అసలు కాలేదు రా నేను ఎంత ఉన్నానో అంతే ఉన్నాను నా వైట్ అంతే ఉంది అసలు ఇంత కూడా చేంజ్ అనేది రాలేదు
చాలా మందికి వస్త వస్తుంది కదా మీరు మీకు ఎందుకు రాలే మీరు టాబ్లెట్స్ యూస్ చేయలే డెలివర్ తర్వాత పెయిన్స్ తగ్గడానికి
పెయిన్స్ తగ్గడానికి యూస్ చేయకపోతే ఫుల్ పెయిన్ వస్తుంది అవన్నీ కంటిన్యూ చేశాను నేను
అహా హా
కానీ
ఏం కాదులే లావు అవ్వడం ఎందుకు అట్లే బక్క ఉంటేనే కొంచెం పని తొందర చేసుకోగలుగుతం
అంతే లే ని అంతా బక్కగా ఏం లేను నార్మల్ గానే ఉన్నాను కాని అంటే చాలా మటికి లావు అవుతారు కదా మానస్వి నేను అలా
ఆ చాలా మంది సార్ ఇప్పుడు మా అక్క అయితే లావు కాలే మా అక్క కూడా సేమ్ ఇంకా బక్కగా అయింది
ఆ ఇంకా బక్కగా అయితే ఆపరేషన్ పడనట్టు
ఆ ఇంకా బక్కగా అయింది ఆమె నార్మల్ అయింది ఆమె కూడా
నార్మల్ ఏనా
ఆ నార్మల్ అయింది ఫ్యామిలీ ప్లానింగ్ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత బక్కగా అయింది
అదే కొందరు కొందరి పడదు పడితే చాలా బక్కగా అయితారు
వఇగ ఆమెకు పడకనేే బక్కగా అయింది
నాకు అలా ఏం లేదు పడక కాదు పడింది ఏ కాని గాను అంతే ఇంక
ఆ తర తరగతి అ ఈ సి సెక్షన్ వాళ్లకయి హాస్పిటల్ లో సెవెన్ డేస్ ఉంచుకుంటారట కుట్లు ఇప్పేవరకు నార్మల్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఒకరు ఒక్క రోజు తర్వాత తెల్లాల డిశ్చార్జ్ చేస్తారు ఆ నేను అందరికి ఇద్దరికి నేను ఇద్దరికి గవర్నమెంట్ పోవాలే మీరు
అంటే నేను ప్రైవేట్ హాస్పిటల్
ఆ ముగ్గురుకి ఇద్దరికి ప్రైవేటేనా
ఆ ఇద్దర
స ఆహా
ఇంకెంటి విష్యలు చెప్పాలీరా ఏముంది అన్నీ ఇప్పుడు లే అవ్వాలి కుకింగ్ చేయాలి పిల్లలు వచ్చే టైం అవుతుంది హలో